నమస్కారం
వెళ్ళారా ఇంటికి
ఆ వచ్చినాం అన్నం తిన్నాం బట్టలు పిండేసినం
వమ్మ ఆ
ఇ ఫిష్లు మా నాన్న కొని పంపించండు అవే వండడానికి ట్రై చేస్తున్న
ఉమ్మ్
చిన్నాయి కౌంశల్ లాంటి
ఆహా మీ ఊరికి దగ్గరనేేనా మీ ఊరికి దగ్గర నేనా
ఆ దగ్గరనే కానీ కొంచెం దూరమే కానీ బండి మీద పోతాంటే మా హస్బెండ్ ఫోన్ చేస్తా వచ్చి పోయిండట
ఆహా
తీసుకొచ్చిండు నేనే ఓడు నేనే తింటా ఆయనా తినడు మళ్ళీ
అవునా
ఆయన పెద్ద చాపలు ముళ్ళు లేంది ఏమంటారు కుర్రమైను ఒకటే తింటాడు నేనే ఇవన్నీ
అవునా ఆ మాది ఆళ్లగడ్డ ఉమ్మ్ చాపలు పెద్దయా చిన్నయా
చిన్నయ్యే కౌశాలు
ఆహా
మ్మ్ మా సిస్టర్ మాట్లాడింది ఇంతసేపు మరి మీరు కూడా మళ్ళీ అప్పుడు చేసారు కదా ఖాళీగా ఉంటున్నామని చేయమన్న చేసిన
అవునా
అగ్గో అగ్గో కొట్టుకుంటా ఉంది ఫోను పనైందా
అయింది ఇ యాద్ ఎల్లాలే రేప్ రేపన్ ఎ
మీరు మాట్లాడతంటే మా అక్క గుర్తొస్తాంది, మా అక్క వాయిసు కూడా ఇట్నే ఉంటది.
హ్ అవునా
సేమ్ అట్లే ఉంది వాయిసు
అవునా
మ్మ్
మా చాపల కూర ఎట్లా అడు తారు మీరు
ఫస్ట్ చేపల్ కడగాలే
మీరే కడుగుతాళ్ల చాపలు
కడగరా కడిగే ముక్కలు కోసి పంపించింది అన్నట్టుగా
ఆహా ఏ పని లేకుండా, ఏ రిస్క్ లేకుండా పంపించిండు.
ఆ అలా కొంచం వే ఉప్పును అవి పిండి పంపించినట్టు మళ్ళీ ఉప్పుతోన్ కడిగిన
అవును
అయి ఆనియన్ కట్ జేస్సాను
ఆహ
అ ఆనియన్స్ కట్ చేయాలె చీ ఉల్లిగడ్డలు కట్ చేయాలె ఉల్లిగడ్డ పచ్చిమిర్చి హ్మ్ ఇంకా అంతే పోపులే వేసి కొంచెం పసుపు అల్లం
హ్మ్
ఇవి వేసి పులుసు పులుసు పోయాలె ఉల్లిగడ్డ అదే చింతపండు పులుసు పోసి కొసెం మసిల్ చానా మసిల్ దగ్గర పడుతది కదా
ఆహ్
అప్పుడు తెచ్చిన ముక్కలల్లేసుకోవాలి ఇగ
మ్మ్ హ్ మేము అట్ల అండుకోం
ఆ నేను కూడా అప్పుడు పుల్చు అది ఫి చేపలే వేసి కొద్దిసేపు అయినంక
అంటే చిన్న చేపలు అయితే అట్ల వేసుకుంట్రా చిన్నసేపలు అయితే అట్లా వేసుకుం పెద్దవి అయితే అట్ల వేయం పసుపు ఉప్పు కారం ఆ అల్లం అన్నీ మిక్సీ వేసుకొని ఎ నూనె వేడెక్కిన తర్వాత జీలకర్ర వేస్తాం జీలకర్రేసి అయిన ఆనియనును ఆ ఉల్లిగడ్లును మిర్చి వే సి అవి వేగిన తర్వాత ఇవి ముక్కలను పెద్ద ముక్కలను ఇట్లా ఉప్పు పట్టిన కారం ప ట్టేసినాంక అవి నూనెలా కొంచెం అటు ఇటు అంటవ్ అన్నట్టు కల వెట్టం కాకపోతే చిల్లం కళ్ళం అయితయి కదా
ఆ
ఇట్లా మూత పెట్టి దాన్ని కిందికి పైకి కింది, పైకి అట్లా అంటాం అన్న తర్వాత. కొంచ నూనెలో వేగిన తర్వాత మేము చింతపండు బిసిక్కిన పిసుక్కోని అల్లా రస అనేది అల్లా పోస్తాం పోసి మసలు పెట్టుకుంటాం. మసలు పెట్టుకున్న తర్వాత జీలకర్ర మెంజర పొడితోని చిక్కగా అయితది.
ఇగ ముక్కలు మొత్తం కొంచం ఇంగ బాగా ఊషొచ్చినట్టు అయితనే అని ఈ మధ్యల పులుసు పెట్టి తర్వాత ముక్కలు ఎత్తాను ఇట్లయితే పులుసు దగ్గర మొత్తం చిక్కగా అయితిది మళ్ళీ టేస్ట్ కూడా మంచిగా ముక్క కూడా ఖరాబ్ కాకుంటుంటాది కదా
ఆ
మ్మ్ ఇట్లా బాగానే అనిపించింది రెండు మూడు సార్లు వండిన అందుకని మళ్ళీ ఇట్లా ట్రై చేత్తాండ స
మీ ఆయన ఎందుకు తినడు మరి చేపలు
మా ఆయన దోరాదు
అందుకే తినడా
తినడు అట్లా ఆయనకు ముళ్ళలు ఉంటాయని భయం అంట చిన్నప్పుడు ఎప్పుడో నోట్ గొంతు ఇర్కు పోయిందట
మ్మ్ ఎప్పుడు నుంచొ ఉంటాన్ల మరి నిను
ఆ మంచిగా ఉంటాం ఇంటికానే ఉంటే మంచిగానే ఉంటాం బోత ఉంటానే భయం
మ్మ్ ఎందుకు అట్లా మరి
ఆయనకు ఎ కల్లు మందుల వరకు ఇష్టం ఉండదు ఇప్పుడు సుట్టాల ఇంటికి పోవడం వాళ్ళతోను ఉండడం ఇష్టం ఉండదన్నట్టు
బర్త్డే సెలబ్రేషన్ అప్పుడు అట్లే చేసిండ ఏంది మిమ్ములను
మ్మ్ హ్మ్ ఇగ అప్పుడు కొంచెం బలవంతంగా వచ్చినారు
మ్మ్
ఇంగ ఆయన ఇష్టం ఉండదు ఉంటనేమో మంచినే ఉంటడు అందరితోని గని ఆయన కొంచెం యాదన్న అంటే ఇగ పట్టి ఇగ మూడు చేంజ్ అవుతాది
గట్టిగా పట్టేస్తడు అన్నట్టు
మ్మ్
ఎవరు
అదే పట్టుకొని అట్లనే అదే మాట మీద ఇగ అదే ఊకె తాంటడు
మ్మ్
మీ అమ్మ వాళ్ళు వ్యవసాయమేనా
వ్యవసాయమే
మ్మ్ మీరు ఒకరేనా తమ్ముడు అన్న
అక్క నేను అక్కకు ఒక పాప బాబు నాకు ఇద్దరు పా మధ్య లో ఒక బాబు
ఆ
వాళ్ళ పిల్లలు పెద్దోళ్లే ఆ లేరు పెద్దోళ్లే వాళ్ళు మా అక్క పిల్లల్ పెద్దోళ్లే వో ఒకామె ఇప్పుడు సిక్స్త్ ఫిఫ్త్ తో సిక్స్త్ తొ ఆ మా బాబు రెండు సెకండ్ క్లాస్ వినిపించాల అవున
ఆ ఆ
ఏయ్ మా బాబు సిపురు కట్ట పట్టుకొని ఉడుత్తాండు అటు ఇటు
ఆహా
వన్ ఇయర్ బాబు మా అమ్మ ఉడుత్తంటె
ఆహ
మీరు శ్రీరామనవమి ఎట్లా చేసుకుంట్రు
కాల్ చూసుకునే కాల్ ఎంత అయిందో టైం చూసుకున్నాన
ఆ హలో
ఆఆ
శ్రీరామనవమి ఎట్లా చేసుకుంటరు మీ ఊర్ల జరుగుతదా జరగదా
మా దగ్గరనా
ఉమ్
శ్రీరామమి అంటే ఇగ మా దగ్గర ఉదయాన్నే లేసి ఇల్లు శుభ్రం చేసుకొని స్నానాలు చేసి ఇగ ఆ రోజు నీస్ ఏం ఉండదు మన పులిహార చేసుకుంట్రూ
ఉమ్
ఇగ అదే చేసుకొని ఇంట్ల ఏదన్న ప్రసాదం ఇలా చేసుకుంటు ఇగ స్వీట్ అన్నం ఇలా చేసుకొని కొబ్బరికాయలు ఊది బస్తీలు పసుం పసు పట్టుకొని మన ఊళ్ళ మో రామందిరం ఉంటే ఊళ్ళేనే జరుగుతది ఇగ దాదాపు ఊళ్ళనే చేత్తరు ఆప్ ఆ రోజు
ఆ
అంటే అళ్ళ గుడిలా సీతారాముల విగ్రహాలు తెస్తారు
ఆ
విగ్రాలు పెద్దయి ఊరు పెద్దరు సర్పంచ్ వాళ్ళయినా లేకపోతే కొంచెం ఎవరన్నా డబ్బు మనీ ఇచ్చిన వాళ్ళు కూర్చుంటారూ అన్నట్టు అక్కడ కూర్చొని సేమ్ మన పెళ్లి మనుషుల పెళ్లి లెక్కనే చేస్తారు దా అయ్య గారు అయ్యగారు గాని పెద్ద పెద్దలు ఊరు పెద్దలు ఇలా తాళి కట్టినట్టు కడతారు రాముని చతుల మీదగా సీతామ్మ మేడలో ఎస్తారు
హ
లేసినాంక ఇగ తెచ్చిన కోబరికాయాలన్ని కొట్టేసి అక్కనే పులిహోరా గిల పంచి పెడతారు ఇగ పొద్దనుంచి ఉపవాసం ఉంటారు కదా అందరు
ఆ
ఇందకనే పులిహోర తిని ఇంకా స్వీట్ తీసుకపోయినది తింటరు ఇంకా కొద్ది సేపు జూన్ వాళ్ళు కూసు ఇగ గుల్లే ప్రశాంతంగా ఉంటది కాద అని అన్నే కుసుంటా ఈవెనింగ్ మంచిగానే డీజీ పేట్టి సీతారాముల కళ్యాణ్ అంటే వాళ్ళ విగ్రహాలు పెట్టి పెళ్ళిలా మనం మనకు ఎట్లా ఉంటది డీజె లెక్క పెట్టుకొని
ఊరేగింపుడు
ఉంటది
ఉ
ఇది సేమ్ మన పెళ్ళిళక్కనే దేవుళ్ళవి కూడా అట్లనే చేస్తారు కాకపోతే దేవుని పాటలు పెట్టీ ఎగురుతారు
ఆ
అనీ మంచిగా అనిపితది ఆ రోజు ఒక్క రోజు కాని ఆ టైం వరకు మేము హెల్త్ మంచిగా ఉంటందొ ఉండదొ ఈసారి
ఆ ఇది ఒక్కొక్కసారి మధ్యలో కట్ అయితుంది అందుకే కొంచెం తక్కు ఉన్నప్పుడే కట్ కడిచేస్తాన
ఆ ఓకే ఓకే
అ
ఉమ్ సరె హలా అ ఓర్ని అప్పంచి జెప్తాంటే బాపయిందని అ పావని ఆంటీ ఫోన్ జేశింది ఆ నంబరెప్పు యట్ సిక్స్ డబల్ ఎయిట్ సెవన్ యప్ల కొట్న